హలో హలో అండి బాగున్నారా
ఆ బాగున్నారా మీరు
ఆ బానే ఉన్నం
ఏం చేస్తార్రు మీరు
హలో ఏం చే
ఏం చేస్తారు ఏం లేదు ఖాళీ
అవునా తిన్నారా
ఆ తిన్నం తిన్నారా మీరు
ఆ తిన్నాం తిన్నాను
ఎక్కడ మీది?
మాది వరంగల్
వరంగల్ ఆ?
అవునండి, మీది?
మాది ఇక్కడ మహబాద్ దగ్గర
దగ్గర నా?
ఆ
అవునండి
ఆ ఏం చేస్తాలు?
ఏం లేదండి, కూర్చుని ఆలోచిస్తున్నా? సినిమా గురించి ఆలోచిస్తున్నా. ఇలానే, ఏదైనా, ఒకటి చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటివి తీద్దామని.
అవునవును
హ్మ్
ఛానెల్ ఉంద
ఛానల్ ఉండే. కానీ, కాపీరైట్స్ ఇష్యూ వల్ల పోయింది
ఓ షట్ ఇప్పుడు, ఏం చేయట్లే ఇంకా?
ఇప్పుడు ఏమి లేదండి. మీమ్ పేజ్ అంటే మీకు ఐడియా ఉందా మీమ్స్ లాం
ఆ ఆ ఆ తెలుసు
అది ఉంది ఒకటి చిన్నది. అవునండి ఇన్స్టాలో ఒక మెమ్ పేజ్ ఉంది. అంటే ఫ్రీక్వెంట్ గా మీమ్స్ ఎడిట్ చేసి అప్ అప్లోడ్ చేస్తుంటాను నేను
అవునా! ఇది, రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది కదా వాజా టూ
ఆ వాజా టూ
ఆ అట్లాంటిది షార్ట్ ఫిలిమ్ తీయండి మంచిగా హిట్ ఐతది.
ఆ చూడాలి అదే చూస్తున్నా అంటే స్క్రిప్ట్ రాస్తున్నా ఒకటి.
దేని గురించి?
ఇట్లానే మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి.
అవునా! ఓకే ఓకే
ఒకని కథ. అంటే, ఒక బాయి కథ.
అవునా!
చూడాలి ఇక్కడ వేల్. అవునండి చాలా చూస్తాను. అవున
ఆ టాక్ బాగుంద అ చస్తా లేప్తే బోరు కొట్టినప్పుడు ఇక ఓపెన్ చేసి చూస్తా
నార్మల్గా ఏం చేస్తుంటారా, మీరు? నార్మల్గా ఏం చేస్తుంటారు అన్నట్టు? అవున
ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక ఇక్కడ కంప్యూటర్ కోచింగ్ అని వెళ్తున్న. కోడింగ్స్ ఉంటాయిగ పైథాన్, జావా, సీ ప్లస్ ప్లస్ వాటికనే వెళ్తున్నా కాని, అయిన ఇక్కడ మళ్ళా లాంగ్ డిస్టెన్స్లు ఉన్నాయి ఆ కోచింగ్లు అయితే పై అదేంటిది ఎంఎస్సి నేర్చుకుంటున్న
ఒకే ఆహా ఐస రాతు హవిైస అవునను కొంచెమ అన్నా తెలిసు ఉంటది మంచిద మంచిదా వెళ్తే
మళ్ కాలేజీలో కొంచెం ఇబ్బంది అవుతుందిడు కదా కంప్యూటర్ బేసిక్స్ కూడా తెలియక
అంత ఇబ్బంది ఏమి ఉండదు నువ్వు అనుకున్నంత ల్యాబ్స్ అన్నట్టు ఏం జరగవులే
అంతేనా
హు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఉంటి నాగా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఏమో వచ్చినాయి నీకు వావ్ నైన్ ఎయిటి
ఇడ ఫ్రీ సీట్ వచ్చింది ఇక్కడ ఈ చైతన్య యూనివర్సిటీలో
అవునా జ నేన్ బీరీ నువ్వు జేఎన్టీలో డ్రై చేస్తే అయిపోగా
జేఎన్టీలో ట్రై చేసినా కానీ కష్టం
ఎందుకు నీకు ఎంసట్ ర్యాంక్ ఎంతొచ్చింది
ఎంసట్ రాయలే నేను అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాలే
మరి ఏం రాసినవ్ జే ఈ మెయిన్స్ రాసిన
ఆ జేమెన్స్ నేను జేమెన్స్ ప్రిపేర్ అయ్య ప్రిపేర్ కాలే కదా మా ఎంసేడ్ బ్యాచ్ ఓన్లీ ఎంస ఓన్లీ ఐపి మాత్రమే చెప్ చెప్పరు జే ఈ మెయిన్స్ చెప్పారు కాపోతే అయినా రాసిన అ జే ఈ మెయిన్స్ అప్పుడు సెవెంటీ టూ పర్సెంటేమో వచ్చింది బిసిడి కి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఏమో వస్తే క్వాలిఫై అట ఆ చదవకున్నా బాగనే రాసిన కాని కొంచెం ఇంకొంచెం డట్రై చేస్తే బాగుండదు ఆ ఫ్రీ సీటు ఒక హాస్టల్ ఫీజు
ఎలా ఫ్రీ సీట్ అంటే ఎట్లా వచ్చింది నీకు
ఐపీ మార్క్స్ నైన్ ఎయిటీ వస్తే ఫ్రీ నైన్ ఎయిటి వస్తే ఫ్రీ నైన్ సిక్స్టీ వస్తే ఫిఫ్టీ పర్సెంట్
అయిపోతయి
ఓన్లీ హాస్టల్ ఫీజ కట్టుకోవాలి మెస్ ఫీజ్ కట్టుకో వలె అదొక ఎయిటీ ఇది ఒక ఫార్టీ వన్ ట్వంటీ మళ్ళా ఆ అయే అవి లేవు ఇక అవి మొత్తంనే ఓన్లీ హా ఫీస్ మెస్ ఫీజు అడ్మిషన్ ఫీస్ టెన్ మొత్తం వన్ థర్టీ వస్తది
మొత్తం ఎంత అయితది
వన్ పాయింట్ త్రీ వస్తది ఇక వన్ లాక్ థర్టీ థౌజండ్ దాకా వస్తది మన ఖర్చులు పోను ఒక వన్ పాయింట్
ఉహు
ఫస్ట్ ఫీజు అందులో టూ పాయింట్ టూ ఫైవ్ ఉంది
ఏంది ట్యూషన్ ఫీజా
ఆ మొత్తం ఇక ట్యూషను హాస్టల్కి అన్నీ
ఆహా
అందులో మాకు ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ తీసేసిండు వన్ పాయింట్ సగం గట్టాలె ఎందుకంటే హాస్టల్ ఫీజు గట్టుకోవాలె మెస్ ఫీజు గట్టుకోవాలే
అవునవును
మెస్ ఫీజ గూడ అడగలే ఒకసారి వె వెళ్ళి మాట్లాడితే తెల్తయ్ అన్ని ఇక ఎళ్ళలేే మేం జస్ట్ ఇంటికాంచలే మాకు తెల్సినోలుంటే అడ్మిషన్ జేపిచ్చినా
ఆహా బయట ఉన్న దోస్తులతోనున్న అట్ల కూర్చొని
అవునా
ఆవును
ఏం ఆటలాడరా మీ దగ్గర
ఉమ్ క్రికెట్ ఆడతాం రోజు ఆడతాం క్రికెట్
ఇయాలెళ్లలే
ఇప్పుడిప్పుడే వస్తార్రు వచ్చినంక స్టార్ట్ చేయాలిగ
అవునా
ఉమ్
ఫైనలే ఆ ఆడదం గని ఇప్పుడు నేనిక్కడికొచ్చిన గనోక్కడ్నే ఉన్న గాబట్ ఎవ్వళ్ళెరిగా ఊళ్ళుంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటరు మా వాళ్ళు
అవునా
ఊళ్ళే ఎంతైన ఊల్లనే కొంచం అది సిటీ వేస్ట్ ఎంతయిన్ ఊళ్ళనే బెస్ట్ ఆ ఇప్పుడు మీరు ఫైనల్ ఇయరా
అవును నువ్వు ఇంక ఇప్పుడు ఫస్ట్ ఇయరా
ఆ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడూ ఇంగ రెండు సెమ్ములు రాత్తె అయిపోతద్ మీదిగా బీటెక్ లైఫ్
ఆ అయిపోయినట్టే
ఇప్పుడు మీకు ఫైనల్ ఇయర్ల్నే ప్లేస్మెంట్స్ కొస్తరా వాళ్ళు
అవునవును
ఇపుడ్ థార్డ్
థార్డ్ ఇయర్ లో ఏం రారు ఫైనల్ ఇయర్లో అచ్చిన వోళ్ళకే థర్డ్ ఇయర్ వోళ్ళు జస్ట్ నార్మల్ అటెంప్ట్ ఇయొచ్చన్నట్టు ఇంటర్వ్యూస్ కి దానికి దీనికి జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అటెంప్ట్ చేయొచ్చు
ఆ ఓకే ఓకే అదే నాతోని ఎవరో అన్నరు థర్డ్ ఇయర్ లో గూడా కొంచెం ప్లేస్మెంట్స్ వుంటయ్ థార్డ్ ఇయర్లో సెలెక్ట్ అయినోళ్ళు మళ్ళ ఫోర్త్ ఇయర్ ల కొంచెం లైట్ గా ట్రై జేస్తే అయిపోతదని
అదే నేను చెప్పలేదా థార్డ్ ఇయర్ లో కొంచెం జస్ట్ ఐడియా రానికి ఎక్స్పీరియన్స్ కోసం ట్రై జేయొచ్చు ఫైనల్ ఇయర్ లో యాక్చువల్ ఉంటదన్నట్ యాక్చువల్ ప్లేస్మెంట్ ఉంటంది ఫైనల్ ఇయర్లో
ఏ కాలేజ్ మీది శ్రీచైతన్యనా
అవునవును
కరీంనగర్ ల అదే ఫేమస్ అనుకుంటా
ఆ ఇదే ఫేమస్ ఇదున్ను ఇంకొకటి జ్యోతిష్మతి అని ఉంటది
ఆహా
ఎన్ని కాలేజ్ లు ఉన్నాయి ఆడ
ఓన్లీ కిరనార్లు ఉంటే ఒక అరవై ఏడు ఉన్నాయి కావచ్చు
అరవై ఆ
అరవై ఉంటాయా ఆరేడు ఉంటాయి అంతే
అంతే నా
అంతే అంటే జస్ట్ ఓన్లీ సిటీ లోనే
ఓకే ఓకే అవుట్కట్లు ఉంటాయి గాని మన
ఆ అట్ల ఒరాల్ డిస్టిక్ కింద అంటే బాగానే ఉంటయి అడ జీరు వతయి
తెలుగు మా
తెలుగు అంటే ఇప్పుడు నా దోస్తులందరూ తెలుగులోనే ఉంటారు తెలుగులోనే మాట్లాడతారు కాబట్టి నాకు
తెలుగు అలవాట
ఆ అంటే ఫ్రెండ్స్ తోని మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడత అవునువును
అదే కొంచెం తెలుగు కొం కొంచం లైట్గా వేరే తిరిగ మాట్లాడతారుగ అని
ఇక కొంచెం ఎంతన్నా కొంచెం అట్లనే ఉంటది ఇగ
అంతే అంతే మన భాష కంటే కొంచెం వేరే భాష మాట్లా
ఇంతచ్చుడే నాకు తెలిసి నేను అనుకుంటున్న
అంతే
ఎందుకంటే దాదాపు ఆయంత కూడ రాదు ఎవరికి
చాలా మందికి రాదు
అదే అదే నాకు తెల్లు అంటే ఇష్టం
అవునా
తెలంగాణలో తెలుగు భాష మీద పట్ట ఎక్కువట వుంటుంది ఇష్టం కూడ తెలుగులో తెలంగాణ భాష అంటే ఎక్కువ ఇష్
ఆ ఇప్పుడు హాన్మకొండలా వరంగల్లా ఇప్పుడు గ్రావిటి కాలేజ్ తెల్సా మీకు
గ్రావిటీ వరంగల్లో సారు తెలుసు నాకు
ఎస్ సారు ఎస్సార్ కూడ మా దగ్గరనే మా పక్కకే ఉంటంది అది కూడ దాని పక్కకే ఉంటంది గ్రావిటి జూనియర్ కాలేజ్
అవునా అందులోనే చదువుకున్నాను
నేను అందులోనే
ఎగో దస్ ఇంకేంటి మరి విశేషలు
ఆ
ఇంకేంటి మరి ేతజ పై అతారే ఫరు ఏం చేస్తున్నావు ఆ మా దోస్తులు వాళ్ళు
అవున
వినిపిస్తాందా మీకు వర్షం ఏమి లేదు ఎండ కొడతాంది
ఇక్కడా
మొబ్బొచ్చిందా అవునా అట్లాంటే మంచిదే ఇప్పుడు ఇటు కూడా వస్తే బాగుండగాని ఎం రావట్ ట్లేదు సరే మరి నాకు నాకు పనుంది నేను
ఆ ఓకే
సరే హారం క